హలో
గుడ్ ఆఫ్టర్నూన్ అండి
గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు
ఆ మేము బాగున్నాం సార్ మీరు బాగున్నారా
బాగున్నానండి ఈ రోజు టెంపరేచర్ ఎలా ఉంది వేడిగుంది చానా వేడిగఉంది ఎండ వల్ల మీరు ఎలా వెళ్తున్నారు బయట ఎట్లా తిరుగుతున్నారు ఇ టెంపరేచర్ ని మీరు ఎట్లా తట్టుకుంటున్నారు మేడం
మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లేదు సార్ వా ఎక్కువ టైం ఇంట్లోనే ఉంటున్నాము ఆ ఆ య్ ఎక్కువ చూసుకోట్లేదు పని బయట
ఓకే ఇప్పుడు ఉన్న ఎంట ఉన్న టెంపరేచర్ మేడం ఎప్పుడు కూడా మీరు బయటికి వెళ్తే మాత్రం ఫేస్ కి మంచిగా ఫుల్గా కప్పుకొని ఆ చూ గాలి రాకుండా పిల్లల్ని మాత్రం అస్సలు బయటకి తీసుకెళ్లకండి ఏది ఉన్నా కూడా పది లో పల్ లాన్ ప్లాన్ చేసుకోవాలి. టెన్ లోపల్నే ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ సిక్స్ తర్వాతనే వెళ్ళాలి. ఎందుకంటే, ఈ ఎండకి పిల్లల అనేది చాలా డేంజర్ ఎండ దిబ్బ వడగాలి దకుతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చూస్తున్నారా మేడం గవర్నమెంట్ ఏమో మేడం అసలు వర్షాకాలం అనేది బఫుల్ సీజన్ నాకు నచ్చిన సీజన్ రేణి సీజన్ వస్తే చాలా బాగుంటుంది. మేము కూడా వెయిట్ చేస్తున్నాం దానికోసమే
ఆ అప్పుడు ఒకటి రండి సార్లు వర్షాలు పడ్డా ఇంకా వేడి వస్తది. సార్ కంటిన్యూగా పడితేనే చల్లబడుతది. ఉ ఏమైంది రావట్లే తిన్నారా సార్
ఆ లంచ్ అయ్యింది మేడ మీది అయ్యిందా మేడమ్
ఆ అయింది సార్ మాది
ఓకే నండి అంటే ఇప్పుడు ఎండాకాలంలో మీరు ఏదైనా అవస్థలు పడినా సిచ్యువేషన్స్ ఏమన్న ఉన్నాయా మేడం
సార్ అర్థం కాలేదు చెప్పు
ఎండాకాలం వల్ ఎండ వల్ల మీకు ఏదైనా అవస్థలు పడ్డ ఏమన్న అంటే నీకు కలిగిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటవి
అంటే సార్ బ బయటికి వెళ్తే మనకి ఇబ్బంది అవుతది సార్ బయ్ టికి వెళ్లం కుండ ఉంటే ఏం కాకుండ ఉంటది బయటి కేళ్తే మనం ఎట్లైనా కొంచమైనా సఫర్
అంటే మీరు మా మీరైతే కరెక్ట్ గానే ఫాలో అయితున్నారు అన్నమాట ఎండాకాలంలో లెవెన్ ఓ క్లాక్ లోపలనే పని చూసుకుంటరు
అంటే సార్ అంటే మా ఇంట్లో మా ఫాదర్ వాళ్ళు చూసుకుంటరు సార్ బయట వర్క్ నేమో నేను ఎక్కువగా బయటికి వెళ్ళను కాబట్టి నాకంత ఎఫెక్టివ్ గా అనిపించట్లేదు కానీ వాళ్ళు వా ఇంట్లో ఆ ఆ టే వేడి ఎక్కువ వస్తుంది. కూలర్ లేకుండా కరెంట్ లేకుండా ఉండ లేకపోతున్నాం. ఇంట్లో పరిస్థిది ఇంట్లోనే ఇలా ఉందంటే బయి టే ఇంకా ఎక్కువనే ఉంటది అందుకే ఇక నేను బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నాను సార్ ఏమైనా కావాలన్ న్నా మా ఫాదర్ వాళ్ళే చూసుకుంటారు ఇక వాళ్ళు చేస్తారు కాబట్టి మ నాన్న నాకంత బయట దాని గురించి తెలీదు
ఓకే ఓకే వెరీ గుడ్ మేడం అంత కరెక్ట్గా ఉంది ఆ
అంటే ఇప్పుడు ఎండాకాలం ఈ ఎండాకాలంలో మనం సఫర్ అవ్వద్దు అంటే కొంచెం మంచిగా తీస్క్ వాలి సార్ సబ్జా సీట్స్ నానబెట్టుకొని అవి మా తీసుకోవాలి ఇలాంట్ అంటే మనం ఇంట్లో చిట్కాలు చేసుకుంటే మ బాడీకి హీట్ అనేది ఎక్కువగా ఉండకుండా అవుతుంది ఉంటది
అంటే ఎండకి డైలీ వెళ్ళే ముందు మనం సబ్జా సీడ్స్ అనేది డెబ్ చేసి వాటర్ లో రాల్
న ఆ నైట్ నాన పెట్టేసుకొని మార్ మార్నింగ్ అనే కాదు సార్ మనము ఇప్పుడు మనకి కొంచెం వాటర్ ఎక్కువగా అనిపించి తాగాలనిపించినప్పుడు అవి తాగితే మన బాడీకి సెట్ అయిపోద్ది ఆ పిల్లలు పిల్లలు కూడా దాగొచ్చ సార్ సబ్ ఇదాస్ చాలా చల్లదనానికి మన బాడీని కూల్ చేస్త టది మన మైండ్ ని కూడా కూల్ చేస్తది అలాంటివి తీసుకోవాలి సార్ ఇప్పుడు ఎందుకంటే వాటర్ మిలన్ తీసుకునే పరిస్థితి కూడా లేదు వాటిని కూడా ఇం చె చెంచ్ నీ ఆవ అనీ తే మనీ స్తున్నారు సో మనం దేన్ని ట్రస్ట్ చేయలేం కదా ఈ సబ్జా సీడ్స్లలో మా కర్డ్ అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి దాంట్లో మనం ఏం కల్తీ ఉండదు కదా
అవును మేడం అది గూడ పాయింట్ ఏ
చో
నాగా
చట్ట తీసుకోవచ్చు
అవును అవును మేడం
హ్మ్ పిల్లల్ని కూడా ఈ కూ ఫ్రిడ్జ్ వాటరు
ఓకె ఇప్పుడు మేడం మీరు సీజనల్ ఫ్రూట్స్ లో మ్యాంగోస్ ఫా ఫ్రూట్ ని ఎలా ఏం చేసారు మనం అంటే పెస్టిసైడ్ ఊరు తిన్నారా లేదంటే నాచురల్ కాదు అంటే అంతేగానీ నేననేది ఏంటంటే నాచురల్ మ్యాంగోల్స్ తిన్నారా పెస్టిసైడ్ మ్యాంగోస్ తిన్నారా లేద్
రెండు రెండు తిన్నాను సార్ నేను
ఓకే అంటే ఎలా ఉండే మేడం ఈ సీజన్ లో మ్యాంగోస్
ఈ సారి అంటే తోటవి మనం తెచ్చుకున్నవి మన ఇంట్లో చేసుకున్నాయి పండించుకున్నాయి బాగుంట టాయి సార్ మనం బయట తెచ్చుకున్న అంత స్వీట్నెస్ అనిపించట్లేదు ఈ ఇయర్ యా మా మా చిన్నప్పుడు తిన్న మ్యాంగోస్ స్వీట్నెస్ అనేదోచ్చేసి ఇప్పుడు అస్సలు లేదు
అంటే మీరు ఎయిటీస్ సెవెంటీస్ ఇట్ల గూడ ఉన్నారా మేడం
సార్ మేము ఎయిటీస్ సెవెంటీస్ అప్పుడే మ్యాంగోస్ మంచిగా ఉన్నాయా సార్
ఆ అంటే పాతకాలం అని అంటే జా కేసువల్ గ అడుగు
అంటే సార్ ఇప్పుడు మనం ఎక్ అప్రాక్సిమేట్లీ ఇప్పుడు నాకు ట్వంటీ అయినా కానీ కాని ట్వంటీ ఇయర్స్ ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అన్నట్టు చెప్తున్నాను. సార్ నేను అంటే వా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనట్లేదు నేన్ టెన్ ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్
ఊ ఓ ఓ
ఊ అంటే నేను ఆ ఆ ఎయిటీన్ సెవెంటీస్ అనేది అం అంత బ్యాకా అంత బాగా మనకు తెలి అంటే నేను ఏమంటున్నా అంటే నానమ్మల మది కాదు సర్ టెన్ ఇయర్స్ బ్యాక్ అన్నది చూసుకుంటే చాలు టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్ ఉంది లైఫ్ ఇల్ల ఇప్పుడు ఎలా ఉంది సార్ మొత్తం చేంజ్ అవ్వ లేదా
అవును అది కూడా చేంజ్ అయ్యింది లేదని కాదు
మనకి ఇప్పుడు మనం టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఇంకా ఎంత చేంజ్ ఉంటది.
ఓకే మేడం ఇప్పుడూ ఇప్పుడు మన గవర్నమెంట్ పాలసీలలో మీకు ఎదైనా నచ్చిన పాలసీ ఏమైన ఉన్నాయా మేడం పి ఎం సి కాని
అంటే సార్ అవన్నీ మాకు ఏవి రాలేదు సార్ గవర్నమెంట్ నుంచి మాకు ఏది రాలేదు సో మాకు అది అవన్నీ ఏమి
ఆడపిల్లల కోసం మోడీ సర్ మోడీ సర్ చేసీ చేసారు కదా మేడం వాళ్ల కి ససోమనిగాని ఒక స్కిం చేసారు కదా మల్లెమన్న ఇంట్రెస్ట్ చూపించార మీరు పిల్లలకి లేదంటే మీరు ఎవరి కన్నా చెప్ప అదేకదా ఇలాంటివి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అంటే ఇది చేయండి ఇంకా ఎందుకు చేయలేదు మేడం అంటే చేయకపోటానికి కారణం మంచి స్కీమ్ కదా
మంచి మంచి స్కీమే కా దని కాదు కానీ అంటే దాని అంటే నా నాకు ఆహ్ దాని అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అందుకే నేను ఎవ్వరికి చెప్పలేదు అంతే
అంటే ఆహ్ మంచిగా అనిపియికపోవడానికి దాంట్లో ఏం నెగటివిటీస్ ఉన్నాయి మేడం
అంటే నాకు ఇంట్రెస్ట్ అనిపియలేదు సార్ దాని మీద దాని మీద ఇ ఇన్వెస్ట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు
అదే మేడం అంటే ఇన్సెక్యూరిటీ వల్లన లేదంటే అంటే మీకు న
అంటే నేను క్యాజువల్ గా తీసేసుకున్నాను సార్ అంత సీరియస్ గా తీసుకోలేదు ఆ మ్యాటర్ని ఆహ్ ఆహ్ కాన్సెప్ట్ ని అందుకే
అదే మేడం నేను కూడా అదే అంటున్నా కానీ నచ్చకపోవడానికి ఒక కారణం ఉంటది కదా
నచ్చలేదు అనట్లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు అంటున్నాను
ఇంట్రెస్ట్ అనిపియట్ ఓకే ఓకే
అలా
ఇంకా మన తెలంగాణాలో ఏదైనా న చామా
సార్
తెలంగాణాలో
తెలంగాణలో అంటే అంతే ఇవ్వరికి గవర్నమెంట్ ఇస్తుంది సార్ పాలసీస్ ఇవ్వట్లే అని కాదు కానీ అది అందరి కీ రావట్లేదు కదా కొంతమందికే వస్తున్నాయి అలా వచ్చిన వాళ్ళు సాటిస్ఫై అవుతరు రాని వాళ్ళు సాటిస్వయ్ అవ్వరు అది గవర్నమెంట్ ఇస్తది కాదని కాదు మంచి మంచి పాలసీస్ ఇస్తుంది కానీ వచ్చిన వాళ్ళు సంతోషిస్తు సరె రాని వాళ్లు ఏమి ఇస్తున్నరు ఏమి ఇవ్వ లేదు గవర్నమెంట్ ఏం చూస్తుంది ఏం చూడ లేదు ఎవరి ఎవరి ఈ సైడు వాళ్ళకే తెలుస్తది కదా
మ్ మ్ మ్
మీకు మీకేం నచ్చింది సార్ మరి
మేడం
మీ మీకే పాలసీ నచ్చింది మరి
సుకన్యా స సుజన సౌ సౌకర్య అని వుంది గదా సుకన్యా సుకన్యా స్క్రీమ్ అనేది చాలా అ బెస్ట్ స్కీ కీమ్ మేడం నాకు మోడీ గారు చేసిన దాంట్లో, చాలా మంచి నచ్చిన స్కీమ్ అంటారు ఎందుకంటే ఒక ఆడపిల్ల మీద మనం ఆ ఫ్యూచర్ లో ఎంత భారం పడుతదో, అనే ఒక బాధ ఉంటది కాబట్టి, మన దగ్గర ఉన్న కొన్ని కొన్ని డబ్బులు అనేటివి, మనం సేవింగ్ చేస్తే మన పాపకి అది ట్వయిస్ త్రయిస్ ఇంట్రెస్ట్ పూరంగాన కలిసి వస్తదని
సయా సార్ మరి మీ పిల్లలకి
పెళ్లి గాలేదు అయితే మాత్రం చేస్తాను మేడం
ఓకే సార్ అంటే మీరు ఎవరికైనా సజెస్ట్ చేసారా మరి
చేశాను మేడం మా ఫ్రెండ్స్ కి చేసాను, మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకి చేసాను మేడం, స్టార్ట్ చేశారు మేడం ఆల్రెడీ వాళ్ళు కూడా ఎవరీ మంత్ టూ థౌసండ్ నుంచి సేవింగ్ చేస్తారు వాళ్ళు ఓకే నాట్ బెటర్, ఓకే బాగానే ఉంటది మేడం వాళ్ళది.
స ఇప్పుడు ఎవ్రీ మంత్ టూ థౌసండ్ ఇస్ ఇస్తున్నారు కరెక్టే సార్ ఇప్పుడు మోదీ ఉన్నారు కాబ మనక్కి ఏం లేదు ఆ ఒకవేళ
అది పోస్టల్ గవర్నమెంట్ మే అంటే మోడీ ఉండని లేకపోని ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉండని అది ఇచ్చేది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ పోస్టాఫీస్ వాళ్ళు ఇస్తారు మేడం, అది దానికి పోస్ట్ ఆఫీస్ అనే కాదు ప్రతి ఒక్క బ్యాంక్ లో ఉంది అంటే నార్మల్ గా ఎస్బిఐ లో గాని యూనియన్ బ్యాంక్
టూ థౌజండ్ నే ఇ ఇన్స్టాల్ మెంట్ ఉందా సార్
అంటే మేడం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ థౌజండ్ చేసేటోళ్ళకి టూ థౌజండ్ నుంటి అంటే దానిలో స్టార్టింగే టూ థౌసండ్ థౌసండ్ నుంచి ఉంది మేడం ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంది, కానీ ఏందంటే కొంచెం అమౌంట్ అనేది తక్కువ వస్తది కాబట్టి వాళ్ళ కంఫర్ట్స్ అంటే వాళ్ళకి ఎంత లో అడ్జస్ట్ అయితదో,
అదే సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇచ్చుకుంటారు లేని వాళ్ళు మరి ఎలా కడతారు అనేది అది కూడా ఆలోచించాలి కదా, అంటే
మేడం ఈ రోజుల అయితే నెలల ఒక నెల ల ఐదు వందలు అయితే సంపాదించలేని వాళ్ళు అయితే ఎవ్వరిని చూడలేదు మీరు ఎవరని చూస్తే నాకు చెప్పండి మేడం.
సంపాదించలేదు అని అంటే సార్ వాళ్ళకి ఇది సంపాదన ఎందుకు లేదు సార్,
మేడం తన తన అదే మేడం త అక్కడ వచ్చింది పాయింట్ అదే మీరు అర్ధం చేసుకోవట్లేదు, మనము మంత్ లో ఎంత సేవ్ చేయలే లేముగ ఓకే,
ఆ రోజుకి ఒక కూలీకి వెళ్ళిన గాని ఫైవ్ హండ్రెడ్ వస్ త్తయ్ కాదని కాదు. యా ఆ పిల్లలక్. కి మనము. ఫైవ్ హండ్రెడ్ ఏస్. కి వాళ్ళ చదువులకి కావాలి, మంచికి కావాలి, చెడుక్ కావాలి, వాళ్ళ హాస్పిటల్స్ కి కావాలి. తిండి ఖర్చులు కావాలి, బట్ట ఖర్చు కావాలి, రెంట్లకి కావాలి. ఆ ఇవ్